ఆ ఏం చేస్తున్నారండి ఇన్ ఆడిబుల్ బ్లాంక్
ఆ ఎమ్లెదు అండి ఉ ఉరికెనే కూర్చున్న కాలిగా
లంచ్ అయ్యిందా
ఆ అవ్వలేదండి తినాలి పో మీ మీరైంద
ఆ నాది మార్నింగె తిన్నాను
అవునా
హ్మ్ పండుగ వస్తుంది ఏం స్పెషల్స్ చేసుకున్నరు
పండుగ అంటే ఏమి స్పెషల్ లేదు ఉగాది కదా ఇగ ఏముంటది తెలుగ గా అందరికీ సాంప్రదాయంగా పచ్చడి చేస్తుంది కదా తెలుగు పచ్చడి
ఉవును
హైవే పిండి వంటలంటు ఏం చేయరు ఇప్పుడు
అవును ఉగాది పచ్చడి వేసుకోవడం భక్షాలు చేసుకోవడం ఆ రాములవారి కళ్యాణం ఉంది వెళ్తారా మీరు
ఆ వెళ్తాం ఉళ్ళ ఉళ్ళనేకి మా ఊళ్ళనే ఉన్నదండి ఉమ్ పెద్ద టెంపుల్ ఉన్నది రాముల వారిది
ఇటు భద్రాచలం ఎల్లడం అయి అయోధ్యకి కెల్లడం లాంటివే ఎమన్నా ఉందా
ఆహా లేద్ లేద్ మావుళ్లనే ఉంది మావిలేజ్ లా హనుమన్ గుడి ఉంది రాములవారి ఉంది బా కన్నా చేస్తారు భద్రాచలం లంగికో ఇద్దరు వస్తారు చేస్తారు కళ్యాణం భద్రాచలం నుంచి ఎల్లి మాకు ఆ పూజారులు వస్తారు భద్రాచలం నుంచి అక్షింతలు కూడా వస్తాయి మాకు అస్ అక్షంతలు వస్తాయి ముత్యాలు వస్తాయి ఆ ముత్యాలు ఇంటింటికి ముత్యాలున్ను అక్షంతాలు పంపుతరు
ఉహ్ బాలే ఉంది ఇక్ ఆ అ అమ్మో ఎండలు విపరీతంగ ఉన్నాయి అసలుకు ఈ ఈ పండగలప్పుడు ఏమో గాని అసలకు బయటికి వెళ్ళాలంటే భయంగుంది హ్మ్
ఎండలు మామూలు ఎండల్ కాద్ దు ఇప్పుడే ఇట్లా కొడుతున్నాయి అంటే ఇగ మే వరికి ఎట్లుంటదో
ఆ మే వరకు ఎలా ఉంటదో చిన్న పిల్లలు ముసలోళ్ళు ఉన్నో ళ్ళు అయితే అసలికు చాలా ఘోరంగ ఉంది అసలు వీళ్ళ పరిస్థితులొ ఉమ్
పరిస్థితి గోరమ గోరమా రోడ్డు మీద కోడి గుడ్డు కొడితే ఆమ్లేట్ అవు
ఎహెహహ్హ ఈ ఎండలు ఆ రేంజ్ లు ఉన్నాయ్ మల్ల ఈ పండగల్లెమో ఘనఅస్సలక్ ఒరేయ్ మొన్న హోలీ పండగనుండే ఇంకా ఎక్కువ ఉన్నాయి అసలుకు ఎండలు బ్లాంక్
అవును మొన్న హోలి పండుగ బాగా జరుపుకున్నారా మరి మీరు
ఆ లేదు చిన్న పాప ఉంది కదా అసలుకు మా పక్కన వాళ్ళు కూడా అంత ఏమి ఇంట్రెస్ట్ చూపించరు హోలి గురించి ఎవరింట్లో వాళ్ళే అసలకు అందుకనేసి ఇగ నేను కూడా బయటికి వెళ్ళలేదు పాప ఉంది కదా అని ఇగా
మొ తే
ఊర్లో ఉంటే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటది వాళ్ళు వరుస స ఉన్నో ళ్ళు వాళ్ళు వీళ్ళు పక్కన వాళ్ళు ఏంటండి
మూవీస్ కి పోతర ఏడి కన్నా అంటున్నా
ఆ మూవీస్కైతే ఎళ్తాము ఆ వెళ్తామ్ వెళ్తాము కాకపోతే చిన్న పాప ఉంది కదా ఎప్పుడు వెళ్ళాము మ్
రీసెంట్గా ఎప్పుడు ఎళ్లారు
ఆ రీసెంట్ కాంతారాకెల్లము మళ్ళీ మన వరప్ర వరశంకర్ ప్రసాద్ ఏదో ఉంది గదా చిరంజీవి గారిది
ఉమ్
దానికెళ్ళామంతే ఆహ్ పర్లేదు ఒకసారి చూడొచ్చు
అంతే అంటావ్ చిరంజీవి ఫ్యాన్స్ కదా అంతే అన్ ఫ్యాన్స్ తగ్గాటు ఉండవ్
అంతే
నువ్వు మీ హస్బెండ్ చెళ్ళారా
ఆ మేము ఎల్లాం ఉ మ్
ఊర్లనే ఉంటార లేపోతే ఎక్కనన్న ఉంటారా
మేమ్ బయట ఉంటాము ఊర్లో ఉండము సిటీలో ఉంటాము మ్ అందుకనేసి చ్చ ఇప్పుడు పండక్కి ఊరికే ఏళ్దామని చూస్తున్నాం గాని అసలుక్ ఈ ఎండలకు చిన్న పాపని తీస్కోనిరడానికి వీలవ్వట్లేదు అదే ఆలోచిస్తున్నా నాగుడా అటే వస్తే బాగుంటంది అనిపిస్తూ స్తుంది ఉమ్
అవి ఎఫెక్ట్ అయితే వాంథింగ్స్ అయితై
అవును మోషన్సైతే చిన్న పిల్లలకు పడవు కదా ఉమ్మ్
సడన్లీ ఇవి తగ్గవ్ ఇప్పుడు కష్టం
అవునవును మొన్న బయటికెళ్ళేసి వస్తానే మా పాప ఇంతవరకు అన్నమే తినట్లేదు వన్ వీక్ అవుతుంది సరిగా
మఏ చిన్నప్పిల్లలు కదా సున్నితంగా ఉంటారు కాబట్టి ఊకనే బాడీ డిహైడ్రేషన్ కి గురవుతుంది
అవునవును నాగూడా అసలకు ఎండకు కాసేపు వెళ్ళేసి వస్తే ఇ మ్ పాపను పట్టుకోవడం అది ఇది కా వల కావట్లేదు అసల్కో ఈ ఎండకు ఈ ఎండకూ చలికాలం అంటే అంత ఏమి ఇబ్బందనిపించలేదు ఇంట్లోనే ఉండేది కాబట్టి ఏండకా ఏండా ఉమ్ ఉన్నాయి రేపు ఉంది పెళ్ళి ఉంది గాని సరే రావాలా వద్ద అర్థం కావట్లేదు అసల్కో
వెళ్ళండి వెల్ వెళ్ళి ఒక గిఫ్ట్ ఇవ్వండి గిఫ్ ట్టిచ్చి ఆ అమ్మాయి తరుపు అయితే ఆల్ ద బెస్ట్ చెప్పంది అబ్బాయి తరపు అయితే గేమ్ ఓవరు గేమ్ స్టార్ట్ అని మీర్ చెప్పండి
హక్ అ్ అ్ అ్ అ్ అ్ అ్ మ్మ్ మనం చెప్తే వాళ్ళేమనుకుంటారు ఆ ఏదో చుట్టాలంతే
చెప్పి రావాలి అట్లా చెప్పొస్తేనే వాళ్ళకు మనం లైఫ్ లాంగ్ గుర్తుంటాం ఆ పలన రోజు ఒచ్చి మనకి చెప్ పీర్ గదా అయితనే అంటావ్
తే గేమ్ స్టార్ట్ అన్ చెప్పల్న గేమ్స్
ఆళ్ ఆళ్ అమ్మాయ్ అయితే ఆల్బెబెస్ట్ చెప్పం అబ్బాయి అయితే గెమ్ స్టార్ట్ అని చెప్పండి గింతే
ఎంజాయ్మెంట్ ఓవర్ అని చెప్పాలి ఇగా సార్పింది ఎం చెప్పాలలో ఎమో అసల్క్
బావు సుక్కలు కనిపిస్తాయ్ ఇగ రేపంచని
ఇచ్ ఊ - ఉహు -ఊ -ఉహు మీరు మీరు పెళ్లి జేసుకున్నారా చేసుకోండి మీరు గూడా మీగ్గూడా జొప్తాము. ఊ హు
మాకు చేసుకునే ఉద్దేశం లేదులే అంతగా అంత కష్టాలు అనుభవించను ఇప్పుడిగే
ఇచ్ ఊ-ఉహు
మాయంతె ఎందుకంటే చుట్టుపక్కల అందర్ చు చూసి చూసి వచ్చి నేర్చుకున్నాను గావట్టి నాకి అంత కష్టాలొద్దు.
ఊ-ఉహు-ఊ-ఉహు
ఎందుకం ఇప్పడికే మ ఇప్పడికే మా ఫ్రెండ్స్ గాళ్ళు రోజు అది సావాల్నా బతకాల్నా ఎందిరా బాబు ఈ టార్చరు కొట్టినా నేనే సారి జొప్ ప్పాలే తిట్టినా నేనే సారీ జొప్పాలే వాళ్ళు మాత్రం సారీ అయితే జొప్పరు సారీ జొప్పరు వాళ్ళు అస్సల్కి అంటాళ్లు
మేమ్ జొప్పము హ్మ్ హు చెప్పిచ్చుకుండు
కానీ నాక్ ఆహా సేమ్ మీ అంటే నాక్ కు ఒకటి ఎగ్జాంపుల్ మీ అమ్మాయిలు చాలా స్టాడిస్టా లేపోతే
బ్లాంక్
కో ఇంకా అంటరు గానీ వద్దుగాని ఏ తిప్పిచ్చుకోడం మీకు అలవాటే గదా బాగ
తిప్పిచ్చుకోడం కాదు అది వెయిటింగ్ లిస్ట్ లో పెడ్తె ఓపిక అనేది అర్ధమైతది. అంతే తనకు పేషెన్ సుందా లేదా తన క్యారెక్టర్ ఏంది తన బిహేవియర్ ఏంది ఎలా ఉ టారు కోపంలో ఎలా రా మాట్లాడు తడు లేదా ఆలోచించి మాట్లాడుతడా మేన్ ఇది కాకపోతే అందరూ తిప్పిచ్చుకోడం తిప్పిచ్చుకోడం అంటారు గానీ అది గాదు దీని గురించా ఆలోచిస్తా
అవును మా ఫ్రెండ్ గాన్ని అయితే ఒక ఒక మా ఫ్రెండ్ గాన్ని అయితే ఒక పర్సన్ ప్రజెంట్ అయితే బ బాగా తిప్పిచ్చుకుంటుంది.
హ్మ్
వాన్ ఆ అత్తయ్యకి ఆపోజిట్ మాట్లాడుతుంది ఆమె ఆపోజిట్ మాట్లాడుతుంది. మాట్లాడకు అన్నప్పుడల్లా వీడు మ వీడు మ మాట్లడితే మళ్ళ మాట్లాడుతుంది మాట్లాడకన్నప్పుడల్లా మాట్లాడుతి ఇదేంద్రా బాబు ఈ ప్రేమ ఏందిరయ్యా అంటే సప్పుడు జేత్తలేదు అది నాకు నచ్చేది ఏది అంటే అక్కడ తిప్పిచ్ కొలం అంటారనుకుంటున్న
లేదు లేదు కోపం వ వీళ్ళ వెయిటింగ్స్ పెట్టిస్తే ఎలా ఉంటారు వీళ్ళ బిహేరేంది వీళ్ళు బట్టిచ్చుకుంటరా బట్టిచ్చుకోరా ఓపిక ఉంటదా ఉండదా మళ్ళ వీళ్ళ మాట ఎలా ఉంటది కోపంగా ఎలా మాట్లాడుతారు రూట్గా మాట్లాడతరా ఆలోచించి మాట్లాడతారా అనేసి ఒకటి ఇంకొకటేమో చూద్దాంలే అన్నట్టు కొంతమంది ఉంటారు. అయినా ఏదైనా కండ్లు జూసి చెప్పొచ్చు గదా కండ్లు చూసి చెప్పొచ్చు వాళ్ళ మనసులో ఏమనుకుంటారో ఎంటిదో
ఏైతుందుకు అది హం అతను ఆమె వచ్చేసి ఎన్ని తిట్టిన వీడు బరించాలి వాడొచ్చేసి ఈ అమ్మాయి యొక్క మాట మాట్లాన్నా గూడా తదే ఆ మాటలు జాగ్ర జాగ్ర తదని ఏమంటున్నా ఒకసారి అర్థం చేసుకోని మాట్లాడు అంటే ఆ అమ్మాయి దెల్ తే తప్పు వితిపు విడు తిడితే మాత్రం తప్పు కాదన్నట అదేమంటారు కదా
అట్లేమీ ఉండదు లే కానీ ఆ అమ్మాయి ఏ విధంగా మాట్లాడుతదొ నేను చెప్పాను కదా, అందరూ ఒకలాగా ఉండరు అనేసి.
ఉమ్, సైకోలు అంటార అంటారు. అమ్మాయిల్ని మిమ్మల్ని అనుకోకురి, సారీ, కాపోతే
ఏ అదే
నా నాయి నా
అది ఎవ్వరి ఒపీనియన్ వాళ్లది ఎవరి ఫీలింగ్స్ వాళ్ళయి
అవును అవును, నా నా నాకు తెలిసింది నైట్ హే, తెలిసిందిలే, నైట్ తొమ్మిది ఇంటి కాంచ్చేల్ పన్నెండు ఇంటి దాకా వాని గోలా కాదు, వానికి చుక్కలు చూపెట్టింది బాబోయి. వాన్ వానీ పక్కన ఉన్నందుకు మాకు శివరింగ్ వచ్చింది
ఊ గట్లనే ఉంటది ఆ దట్ ఈజ్ అమ్మాయిలే కఠినంగా ఉంటాము కఠిన కఠినంగా ఉంటేనే కొన్ని ఉంటై
మ్మ్
ఎంతా కఠినంగా ఉన్నా భార్యాభర్తలు విడిపోరు గని ంత గొడవలు
ఆ అచ్చెచ్చే ఆ హా అ హా అంటే వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కాదు, నేను అనేది చెప్ ప్పేది కాకపోతే జస్ట్ ఈజీ టాపిక్ లాగా అంటూన్నా
ఉమ్ ఎందుకు వీడి పోరు తెల్ సా అది లవర్స్ గాని ఏదైనా కొంచెం డీప్ గా పోతే వాళ్ల కోపంతో పాటు ప్రేమ అనేది తెల్త్తది వాళ్ల అండర్‌స్టాండింగ్ అర్థమైతది వాళ్ళు కష్టంలో ఉన్నారా సుఖంలో ఉన్నారా ఏదన్నా అర్ధం చేసుకుంటారు దాన్ని బట్టి విడిపోరన్నట్టు కాకపోతే స్టార్టింగే కొంచెం వీడు మనకు సెట్ అయితాడ కాదా వీనికి వేరేలా ఐతది వీడు ఎలా ఉంటాడు మనతోటి లైఫ్ లాంగ్ ఉంటాడా మధ్యలో వదిలేసి ఎళ్తాడా. లేకపోతే యూజన్ త్రోనా ఏ ఉంటాయి కదా కొన్ని డౌట్స్, దానికి క్లారిఫై చేసుకోవడానికి ఇప్పుడు అందులో నేను ఒకో సపోజ్ ఉన్నాను అనుకో, నా పక్కంది ఏం చేతది విని పలన దమేతోటి చూసినా ఆన్ అంట్టాది అక్కడ ఇంకా ఇగో హాట్ అయితది ఇంకా రాష్ గా మాట్లాడలీ అనిపిస్తా ఇంకొంతి వచ్చి ఏం చేత్తది ఏ ఇడు మా ఇంటి పక్కనోడు ఇనికి పొగురు ఎక్కువ అంటది ఇంకొకతి వచ్చి ఏమో ఆ మా ఇంటి ఏనుకోడే మంచోడే అంటది ఇ మంచోడికి పోగరూకు మధ్యల సతమతం అయితారన్నట్టు అట్లా దాని వల్ల కొన్ని. క్రూయల్‌గా వత్తయి మాటలు.
కో అవును అర్థమైందీ
ఉ ఉమ్
ఆ, ఇప్పుడు అయితే మా ఫ్రెండ్ గాడు ఏమంటున్నాడంటే, అ తనే ఎన్నిసార్లు బ్లాక్ చేయమన్నా కూడా చేస్తలేదు మ్ బ్లాక్ చేయమన్నా అంటే బ్లాక్ చేయమన్నా చేస్తలేదు ఆ బ్లాక్ చే చేస్తే మళ్ళ ఆటోమేటిక్ త్రీ డేస్ కో ఫోర్ డేస్ కో ఆటోమేటిక్ గా ఆమె దీస్తుంది నాకు దెలవదు ఉండన్ దిస్తుంది అ ఏమన్నంటే సైలెంట్ గా ఉండు ఏమన్నంటే నన్నే తిడుతుందిర బా అంటున్నాదన్నట్టు
అలాంటప్పుడు రివర్స్ గేమ్ ఆడాలి
రివర్స్ గేమ్ ఆడాలి వీనికి ఆపోజిట్ ఆ అమ్మాయికి ఆపోజిట్ గా వాడాలి
అవును రివర్స్ గేమ్ ఆడితే తన ఫీలింగ్స్ అనేది తెలు తది అమ్మాయి ప్రేమతోటి ఉందా లేకపోతే ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నదా లేకపోతే వద్దనే ఉద్దేశంల ఉన్నదా అనేది అర్
హ అల అలా అలాంటప్పుడూ
ఉమ్